హలో
ఎన్న ఉఊ వచ్చ ఇ ముదలేసుకోవవైగా ఆధారం గురించి
ఏ న కూడా చెప్తా నమ్మవు గాని చాలా చెంది ఆ నాకు తెలుస్తుంది ఆ విషయంలో అయితే నాకు ఇప్పుడు ఆ పర్సన్ ఏం గుర్తు చేసే వాళ్ళయితే ఎమ చేయడు ఆ నువ్వు చెయ్యవు నేను అంటే రెగ్యులర్ గా ని పర్ మాట్లాడే పర్సన్ పర్సన్ వాళ్ళతో చెప్ న్నా ఎవ్వరు నాకు ఫోటో సెండ్ చేయ్యరు ఆ ఎవ్వర నాకంతా ఏ కేల ఏది పెట్టినా నాకు సెండ్ చేయరు నాకు ఆ టాపిక్ే తీసుకురారు అలాంటప్పుడు నేను కూడా ఎప్పుడో ఒక రీల్ చూసినప్పుడు అయితే ఖచ్చితంగా ఏడుస్తా ఆ రీల్ ఇగ అకౌం బయటికేళ్తానా కానీ ఫోన్ ఉనై గద ఎప్పుడు ఇరవై
అవును
ట్టిగేదన్న రీల్ ఇంతవరకైతే ఆఫ్టర్ మ్యేజ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కంచి నువ్ పెళ్లి ఫోటోస్ తప్పిన్ద ఆ ఫోటో తప్ప ఇంతవరకు నాకు వాళిద్దరు కలసున్నా ఫోటో ఇంకా ఎవ్వరు సెండ్ చే చేయలేదు కూడా సెండ్ చేయలేదు చెయ చెయ్యొద్దని కూడా చెప్పిన అందరికి నేను అంతే ఇగ నిను కూడా బయటికి పోను గి ఫోన్లానే ఏదో ఒక రిల్ చూతనే బాధపడుతా
హ రేపటి రోజున వాళ్ళు సరే హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా లీడ్ చేయలేదు అంటే బాధ పడాలి కాని అన్ వాడే చేసిర్రు గిట్లా అంబర్ అనంగానే ఇక ఏమంటే మం మనుషుల్ పనైంద్రం దాన్నోదిలేసానుకోవళీ
మ్ ఎంత అనుకున్నా కూడా ఇప్పుడు ఎంత అనుకు
అయినకంటే నాకు శేఖర్ బెస్ట్ అనిపిత్తాందే కదా
ఎంత ఎనుకున్నా ఏం చేసిన ఎంత అనుకున్న ఏం చేస్
మ్
అంతే ఇగ నిను కూడా అంతేం లేదు ఇంగ చాన చంజైన నాగ్గుడా మనుషులు
ఇంకా ఆయనకంటే మీ క్లాస్ ప్రవీణ్ లేడా తెలుగు మీడియం వాడు కూడా బెస్ట్ వమ్మో అయిన ఎదో ఈవెంట్ చేత్తడు పిల్లలు వాడు వమ్మో
మ్ అవును
మ్
నాకు కూడా అసలు చెప్పంగానే అమ్మో షాకైపోయిన నేను అట్లా
మ్
కానీసం నేనన్న నాకు ఒకటే అనిపిస్తది కానీ నేను సచ్చే అంత లోపైన ఒక్కసారి అన్న చూత్తన అని
ఎవ్వర్ని
డీని
ఇంకెందుకు చూడాలే వాడిని
కనీసం ఒక్కసారి చనిపో నేను ని నా లైఫ్ ఎండింగ్ వరకు ఒక్కసారన్న చూడు అసలు చూ మాట్లాడపోతే మాట్లాడపోయే బొంగుమయే గాని మాట్లాడపోయిన ఎం కాదు కాని అసలు చూస్తా నా ఒక్కసారైనా అని నాకు నాకనిపిస్తది అప్పుడప్పుడు అప్పుడప్పుడు దీని గురించి ఏడుస్తా ఉంటా ఏమో నాకు నమ్మకం లేదు నిజంగ ఉమా నినన్నా ననన్నా ఒక ఒక రిల్ చూసిన ఏదన్న చూసిన అసల్ నిను ఎట్ నా బాధ నీకు చెప్పలేదు కానీ నేను ఏ రోజు అంటే బయట హ్యాపీగా ఉంటున్నా లోపల ఎంత బాధపడుతున్నా నాకు తెలుసు కాని ఒక్కసారన్న కనీస్ సం నా అసలు నా పేరన్నా నేనన్నా కనీసం గుర్తున్నానా అసలుకు
కాని ఇప్పుడు ఆయన ఉండే సిచ్యువేషన్ అలాంటివి కదనే
కనీసం నైట్ పనుకునేప్పుడైనా అసలే ఒక్కసారి ఉన్నా అసలు మాట్లాడాలి
పండుకునేటప్పుడు అంటే నీకు పెళ్లి కాలేదు నీకు ఎవ్వరు లేరు కాబట్టి ఇప్పుటి వరకు నువ్వు ఆయన తోటే ఉన్నావు కాబట్టి నీకు అట్లా అనిపి ఇప్పుడు ఆయన కంటే ఒక వైఫ్ ఎయున్నా వాళ్ళ వైఫే అయిపోతది ఇప్పుడు నీకు పెళ్ళి అయినాంక కూడా ఆయన గుర్ గుర్తు కే రాడు
ఏమో
ఉ
అనిపోతది చనిపోయేంత వరకైనా ఒక్కసారి అని చూడచ్చాన అసలు కాకపోయినా మాట్లాడిపోయినా ఓకే బట్ ఒక్కసార అన్న చూస్తాన అని అనిపిస్తాక నేను నేను ఇంతగానం స్తాను నేను ఇంత చేస్తున్నా అసలుకు ఇంతేనా అసలు లవ్ లో ఉన్నప్పుడు అన్ని ఎన్ని మాటలు నేర్పును బ్రేకప్ కాంగనే ఇంత దూరం అయిపోతారో నన్నను ఎప్పుడు మాట్లాడుత అన్న పర్సన్ ఈ రోజు అసలు ఒక కాలు కూడ లిఫ్ట్ చేయట్లేదంటే ఇంత చేంజ్ అనిపిస్తది అ
ఆ
కాని ఇగ మాట్లాడకపోయినా నాకే మంచిది
ఉ ప్ర
నీను కూడ ఆ పర్సన్ పోయినకనే మనిషిలేందని మనిషిల వాల్యూ ఏందని చెప్పేసి చాలా తెలుసుకున్న మనకు ఎవరు ఇంపార్టెంట్ మనకి ఎవరు ఇంపార్టెంట్ కాదు అని తెలుసుకున్నా
హు
అంతే కదా మరి ఏదో ఒక దెబ్బ గట్టిగా దా మనిషి అని మార్పు వస్తుంది
ఆ
అ నిజంగా నాకుప్పుడు స్టోరీ పెట్టకపోతే ఏంత బాధ ఉండ బనికి ఇంస్టా చూసినప్పుడు స్టోరీస్ పెట్టబధి అయితది అ అనిపిస్తుంది ఎందుకు తట్టుకోలేకేనాని అనిపిస్తది కని ఆ మాస్ సన్నీ ఒక్కడే చెప్పిండు నీ బాధ పదిమంది చెప్పుకోవడం ఎందుకు ఆప పది మంది చెప్ కోడం వల్ల నీకేం రాదు ఒక స్టోరీ పెట్టుకుంటే నీకేం కాదు బాధ భరించేది నువ్వు వే స్టోరీ పెట్టుకోని లాభం కావాలంటే అప్పుడు సైలెంట్ అయిపోగా స్టో ఇల పెట్ట కాపాలితు కొడత నిన్నంద అలడువాడు
ఎవరు కొట్టేద
ఆ మొన్న ఫాదర్స్ డే రోజు ఫస్ట్ స్టోరీ కాకుండా సెకండ్ స్టోరీ పెట్టిన గుర్తుందా నీకు అంటే ఓన్లీ ఫాదర్ ఫాదర్ కాదు బ్రదర్ అల్సొ ఏదో పెట్టి
ఉ
ఆ ఆ రీలు వచ్చేసి మా తమ్ముడు
ఇ ఫైనా చూస్త సుంద
నీకు వస్తున్నాయానే ఏమన్నా
మేమేమీ చూడట్ల రాట్ల
ఉహు వాట్సాప్ నెంబర్ లేదు కదా నీ దగ్గర ఇగా
నువ్వేగా తీసేయ్ అన్నావు
ఆ నేను తీసేయమన్నాగనే ఇగ ఇన్స్టా
ఏంది ఇన్స్టా కూడా లేదు రాట్లే
హు
నేను కూడా ఎవరి ఎవరిని దగ్గర అడగట్లేదు ఏం చేత్తన్నావ్ అని చెప్పేసి నేను కూడా చాలా టోట
ఎవరినంటే వన్నీ యూస్ చేయకు ఉ
అంతే నాకు నిజంగా చెప్పడు నను బాగా అనిపించింది నీకన్నా ఫోన్ చేస్తా అంటే కొద్సేపు అట్ల మా లాస్ కోసం మాట్లాడుతనే మంచిగా అనిపిస్తుంది అని చెప్ నీ కన్నా ఏం కన్నా అట్లా ఫోన్ చేస్తా ఉంటా మీ దగ చేతా నేను ఎక్కువ ఇవ్వబడతాను నిజంగా మమా నమ్మతోవ లేదా నేను నే అప్పట్లాగా అసలు వాళ్ళ వీళ్ళతో మాట్లాడం నేను ఎవ్వరితోటి అసలు నైన్ టా టెన్త్ తో కూడా అప్పుడు ఉండే బాగా క్లోజ్ గా ఇప్పుడు టెన్త్ తో ఎవరితో లేదు టెన్త్ లేదు ఇంట లేదు డిగ్రీ
వీళ్ళు కీర్తన వాళ్ళతోటి కూడా మాట్లాడేది కదా శ్వేత, కీర్తన
ఆ ఆ నేనే చెప్తానుగా నా డిగ్రీ నా డిగ్రీ ఫ్రెషర్స్ రోజే అంటే ఫ్రెషర్స్ రేపగా నాకు బ్రేక్ అపోయింది ఆ రోజు నేను అసలు వాళ్ళతో అయితే అప్పుడు మాట్లాడను వాళ్ళ ఒకసారి బర్త్డే కలిసిన మా ఫ్రెండ్ బర్త్డే కి ఆ రోజు నుంచి ఇంత వరకు వాళ్ళ నేను కాల్ చేసినలేదు వాళ్ళు నాకు కాల్ చేసినంది నా ఇంటర్ వాళ్ళయితే ఇంటర్ అయిపోయినప్పటి నుంచి నాకు టచ్ లో లేరు టెన్త్ బ్యాచ్ అంటావా ఒక్కోక్కసారి వస్తారు అంటే మాట్లాడుతాం ఇట్లా రోజు మా మాట్లాడుకో ఎప్పుడో ఒకసారి ఏమైనా అవసరం ఉంటే మాట్లాడుకుంటా లేకపోతే లేదు ఇంక డైలీ
ఫోన్ లో ఇలా రాకుండా నార్మల్ గా
ఆ ఇక డైలీగా ఏమన్నా అడగాలని ఏమన్నా చెప్పాలనుకున్నా ఆ రండమ్గానే మా ట్లాడాలని ఇక నీకు ఎంపిఎస్ ఇక నువ్వు కాలేజ్ అయపో తే ముయసా ఏమో లిఫ్ట్ చేయకపోతే నీకు చేస్తా
ఉ
అంతే
నేను చూసుకుంటే లివ్ చేస్త కాకపోతే నాది సైలెంట్ లో ఉంటది ఫోన్ పాడే మళ్ళ నువ్వు ఎప్పుడైనా ట్రూ కాలర్లో చూడు ఎప్పుడో రేర్ అదే సైలెంట్లో తీడు
ఉ ఏమైతే వాడు నిజంగా అసలు వాడు బిజీ ఉంటేనే కాల్ కట్ చేస్తాడు నాకు ఎమ్మడ మళ్ళీ మెసేజ్ చేస్తాడు ఆశ నీతో ఇట్లా డ్రైవింగ్ లో ఉన్నా ఇందాక కూడా కాలేజ్డుడైవింగ్ లో ఉన్నది కాల్ యు లేటర్ అని మెసేజ్ చేసిండ ఇట్ ఏదైనా పనిలో ఉంటేమంటే నాకు మెసేజ్ చేత్తడు కొని లేకపోతే పని ఏం లేకపోతే ఆ చేస్తాడు కాల్ లిఫ్ట్ చేస్తారు ఎమ్బెటే
అవును
ఇంగ మీరే ఇగ మీరు ఏడి దాకా వస్తరో ఎడ మోసను చెత్తరో ఇంటర్లో కూడా చూడాలిగా
నా మోసం నా దగ్గరే ఉంటదే
అ అలాంటి మ నీకు నాకు నీకు నాకైనా సరే ఎమ్ముకు నాకు కైనా సరే మనం ఎప్పు మనం స్టార్టింగ్ మన బాగు మన ఎలా ఉందో అప్పుడు నుంచి ఇంకా బిల్డ్ అవుతూనే వచ్చింది తప్ప ఏ రోజు రోజు ఆ ఏంది గొడవలు అని చెప్పేసి ఒక్కసారి వచ్చింది అ అయిపోయిన తర్వాత మనం అర్థం అర్ధం చేసుకున్నాం ఒకలినికొని అప్పుడు నుంచి మనం చె తను వాళ్ళ వీళ్ళు మన మధ్యలో వచ్చిన కూడా చాలా బిల్డ్ అయిన మన మన ఇద్దరం అయితే
ఈ నటు ఈ క్రిందపై అ సో మాది కూడా ఏం కాదు మేం కూడా ఏమో నేనైతే అంటే ట్రూగానే ఉంటా ఎప్పటికి
నూ ట్రూగా ఉంటనే వచ్చి థర్డ్ పర్సన్ వాళ్ళ మన గోడావ అయితయి అంతే కదా
ఆ థర్డ్ పర్సన్ కూడా కరెక్ట్గా ఉంటే మంచినే ఉంటది కాకపోతే
ఉమ్ అప్పుడ పూరుగు తిని వస్తాది
అగమే గడు గనే ఇబోదు వంట చేసుకొని తినాలా. ఉమ్ ఆ
గట్లా అని చెప్పేస్తే గిట్లా ఇద్దరిన్ని మెయింటెన్ చేయాలమరి
అయితే నేను చెప్పిన వాళ్ళిద్దరు బాండింగ్ ఏదో మనకెందుకు వాళ్ళద్దరు ఇద్దరు ఇప్పుడు నానా నేను నన్ను వదులుకోవడానికైనా రెడీగా ఉంటంది కాని వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ ఇప్పుడే ఎదన్నా కావాలన్న ఇప్పుడు నాకు దీలీప్ ఎట్లేదన్నా కావాలంటే ఎట్లా పోతానో వాళ్ళకు కూడా ఆయన అట్లనే అది ఇదన్న ఇప్పుడు చెప్పున్నా
అమ్
ఫుల్లు మంచి మంచిగా చెప్పేది
అమ్
ను తర్వాత ఉమ్ అవును హాసవ మే అకరాబాద్ కింద తీసిపోయి అయిపో బాత్రూమ్ అ ఆ చేని ఇప్ప పెరందంట. నేనే చెప్తున్నార ఈ అసాంత దదులే బ చల్ తరా ఏమ ఈ మధ్యనయితే ఏం టాపిక్స్ రావట్లే అవు ఇగ ఉమ్
ఈ ఎస్సిక్ గు చెప్పిన నాకు ఎంక అలాంటది ఏం లేదు మీ మంచి ఫ్రెండ్స్ నే మీ ఆమెను కూడా కలపాలని ఎప్పుడు ట్రై చెయలేదు అది వాళ్ళ ఇష్టం నేను ఎందుకు ఫోన్ చేస్తా బ్రో బట్ వాళ్ళద్దరు మంచి ఫ్రెండ్స్ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ తే మాకు ఎలాంటిది లేదు నువ్వు అపర్థం చేసుకున్నావు అంటే ఏమోలే